ఫోన్ ఎత్తినందుకు ధన్యవాదాలుండి బావునావా రోజు ఎలా గడుస్తుంది?
ఆ నేను బానే ఉన్నాను పర్వాలేదు ఎప్పట్లానే మామూలుగానే ఉంది. ఏం జరుగుతుంది మీ ఊర్లో విశేషాలు ఏంటి?
విశేషాలు ఏమున్నాయ చెప్పండి ఎప్పటిలాగే పొద్దున లేవడం, కాఫీ తాగడం ఇక్కడైతే నగర లాగా హడవిడి ఉండది కాబట్టి ది ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం లేకపోయినా పర్వలేేదు రోజంతా ఏదో ఒక పనిలో గడిచిపోతూ ఉంటుంది
నిజమే పల్లెటూరు వాతావరణమే వేరు రోజు పొద్దువాళ్ళు ఏం చేస్తామని
నేను పొద్దున లేచి మా పెరట్లో ఉన్న మొక్కలకి ఫస్ట్ నీళ్ళు పోస్తానండి తర్వాత కొంచం వ్యాయామం లాంటివి చేస్తాను సరేగాని మరి మీరు ఎలా గడుపుతారు మీ రోజుని
నేను కూడా ఉదయం లేచి ఫస్ట్ ఇరు శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను తర్వాత మా అమ్మకి కొంచెం కిచెన్ లో హెల్ప్ చేస్తాను మిగతా టైంలో పుస్తకాలు ఎదవడం లేదా ఏదైనా పని నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను అంటే ఖాళీగాన అయితే ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాడు మొత్తం
వెరీ గుడ్ చాలా మంచి అలవాటు అండి ఖాళీ సమయాన్ని అలా ఉపయోగించుకోవడం చ చాలా అవసరం కదా మా ఊర్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా వ్యవసాయ పనుల్లోనూ పశువులు మేట్ చేస్తుంటారు మనకు మనం ఏదో ఒక పని సృష్టించు కోవాలి కదా ఎలా అయినా
కరెక్టే ఖాళగా ఆలోచించుకుంటా కూర్చుంటా కూడా అంత బుర్ర పాడైపోతుది ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది సాయంత్రం టైంలో ఏం చేస్తావు మరి నువ్వు
సాయంత్రం కాగానే మా దోస్తుల అందరం కలిసి ఊరి చివరిలోని ఒక షర్ట్ ఉంటది ఆ షర్ట్ కడి పోయి అందరం కూర్చొని కబ్బలు చెప్పుకుంటా ఉంటాం నారల్ లో ఇక్కడ కాలుష్యం ఉండదు కాబట్టి స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటూ కాసేపు నడవడం నాకు ఇష్టం అదతే మీరు సాయంత్రం ఏం చేస్తుంటారు
నేను సాయంత్రం అంటే మా దగ్గర కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు చదువు చెప్తాను తర్వాత మా అమ్మతో కలిసి పొలం పనుల కొంచెం హెల్ప్ చేస్తాను ఈ రాత్రి భోజనం అయ్యాక కాసేపు టీవీ చూసి పడుకుంటాను అంతే
చాలా సంతోషం అండి ఉదేహం లేకపోయినా మన దినచర్యను ఇంకా చక్కగా ఆరోగ్యంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం పల్లెటూరి వాతావరణం మనకు ఓర్పు నేర్పుతుంది కదా ఎంతైనా
అవును నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ మనం తినే ఆహారం వాతావరణం ఇక్కడ మనుషుల మధ్య ఉండే అనుబంధాలు సిటీలలో దొరకవు ఇంకేమన్నా చెప్పు మరి
ఇంకా ఇందాక మనం ఒక టాపిక్ మధ్యలోనే ఆపేశాం కదా పల్లెటూరు అలవాటుల గురించి ఇంకా మాట్లాడ అనిపిస్తుంది మీ దగ్గర సమయం ఉందా మరీ మాట్లాడనికి
అవును ఖచ్చితంగా మాట్లాడదాం ఎందాక నువ్వు మీ స్నేహితులతో ఊరు చివర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాం అన్నావు కదా అంటే మీ ఊర్లో సాయంత్రం వాతావరణం ఎట్లుంటుంది మరి
ఉ అంద ప్రతి ఊర్లో ఉంటుంది అతే మా మా నాకు మాత్రం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది పక్షుల కిలికి రావలు పొలాల నుంచి వచ్చే పార్శ్వలపు గండల శబ్దాలు విండానికి చాలా బాగుంటాయిండి నారలులా ట్రాఫీ శబ్దాలు ఇక్కడ ఉండేయి కదా మరి మీ సాయంత్రం ఇలా ఉంటుంది మీ ఊర్లో
మా ఊరు కూడా అంతే చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కాగానే ఇక ఇంట్లో ఆడవాళ్ళందరూ బోల్ దోమ్కోవడం వంట పని చేయడం అలాంటి అన్ని చేసుకుంటారు మళ్ళా మా నాన్నగారేమో అప్పుడే బర్రలు వస్తాయి కాబట్టి వాటి పని చూసుకుంటారు
అవునవును ఆ ముగ్గులు వేసే సంప్రదాయం పల్లెటగా అందని మరింత పస్తుంది కదా ఒక పల్లెలో సాయంత్రం పుట్ రచ్చమండ దగ్గర పెద్దవాళ్ళు కూర్చొని ఆ విషయాన్ని మాట్లాడుకురు ఆ ఆ అలాంటి ఇంకా నడుస్తున్నాయా మీ దగ్గర
ఆ ఉన్నాయి గాని పూర్వం ఉన్నంత తఅంతగా లేవు ఇప్పుడు చాలా మంది ఈ టీవీలకు ఫోన్లకు అలవాటు పడుతున్నారు అయినా కూడా పొలం పనుడ్లు ముగించుకొని వచ్చే పెద్దవాళ్ళు ఇప్పటికీ రచ్చ పండు దగ్గర కూర్చొని పంటల ధరల గురించి వర్షాల గురించి మాట్లాడుకు కొంటూనే ఉంటారు మీ ఊర్లో యువత ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు
మా ఊరులో చాలా వరకి పొలాల పని వాళ్ళు పొలాలకి వెళ్ళిపోతారు ఇంకా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతారు ఇక కొంతమంది సిటీలలో ఉంటారు ఇక మిగిలిన ఖాళీ ఉన్న వాళ్ళు ఆటల వైపు మొగ్గు చూపుతారు ఎక్కువగా సాయంత్రం కూడా కబడ్డీ వాలీబాల్ క్రికెట్ లాంటి ఆట్లా ఆడతాం దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది సమయం కూడా వృధా కాదు కదా సరేగానీ మరి మీరు వైపు అమ్మాయిలు ఖాళీ ఉంటే ఏం చేస్తారు
ఇక్కడ అమ్మాయిలు చాలా వరకు కుట్టు పని నేర్చుకుంటున్నారు కొంతమంది మ గం పని కూడా కొందర ఏమో ఇంటి దగ్గరనే చిన్నపాటి తోటమాల పనులు చేస్తూ కూరలు పండిస్తారు మార్కెట్ నుండి కొనే పని లేకుండా ఇంట్లోనే పండి తాజా కూరయలను వండుకోవడం ఒక మంచి అలవాటు ట్టుగా మారింది
నిజంగా అది చాలా గొప్ప అలవాటు అండి రసాయన లేని స్వచ్ఛమైన ఆహారం పల్లెలను దొరుకుతుంది కదా మా ఇంట్లో కూడా పెరొట్లో అతి చెట్లు మునగ చెట్లు ఇంకా కొన్ని ఆకుకూరా చెట్లు వేసాము రోజు వాటిని చూసుకోవడం నీళ్ళు పోయడం నాకు చాలా మంచి వ్యాయామంగా ఉంటుంది
అవును మొక్కలు పెంచడం వల్ల మనసుకు కూడా ఎంతో సంతోషం లభిస్తుంది అంతేకాకుండా పల్లెటూర్లలో వారానికి ఒకసారి జరిగే సంతా గుర్తుంది కదా నువ్వు వెళ్తావా మీ ఊర్లో ఏ రోజు జరుగుతుంది అసలు నేను మర్చిపోయినా
మా ఊర్లో ప్రతి శుక్రవారం జరుగుతుందండి నేను తప్పకుండా వెళ్తాను అసలు అక్కడ చుపక్కల రైతులు డైరెక్ట్ వాళ్ళ పంటల నుంచి మనం ఇచ్చిన పంట నేరుగా తీసుకు వచ్చి ఇక్కడ అమ్ముతారు అక్కడ జరిగే బేరే సారాలు మనుషుల మధ్య జరిగే పలికరింపులు చూడడం ఒక సరదా మీరు సంతా విశేషాలు ఏంట మరి
మా ఊర్లో బుధవారం సంత జరుగుతది ఇంక అక్కడికిళ్ళి మనకు నచ్చిన కూరగాయలు అన్న కొంనుక్కుంటాం పనులు అవే కొంక్కుంటాం ఇక సంతల అంటే ఖచ్చితంగా మిరపకాయ్ బజ్జీలు అయితే తింటాను నేను అవి తినడం కోసమే వెళ్తాను నేను సంతకు వెళ్ళడం అంటే నాకు అదే ప్రత్యేక
కరెక్ట్ చెప్పారు అలాగే అక్కడ ఉన్న పల్లెల్లో మధ్య ఆత్మీయత ఎక్కువ కదా ఎవరైనా దానిట్లో కనిపిస్తే భోజనం చేస అని పలకరించకుం పల్లెటూరు వాళ్ళకే సొంతం ఉద్యోగం లేకపోయినా ఈ ప్రశాంతమైన జీవితం నగర జీవితం కంటే ఎంతో మేలనిపిస్తుందండి
అవును సిటీలలో ఉండేటోలా దగ్గర డబ్బులు ఉంటాయి కాని మన పల్లెటూర్లలో దొరికినట్టు స్వచ్ఛమైన గాలి నీరు వాళ్లాగ ఎక్కడ దొరుకుత చెప్పు మళ్ళా పల్లెలలో మనకు కొంచెం వనరులు తక్కువ ఉన్నా సరే వాటితోనే తృప్తిగా బతకడం ఇక్కడి ప్రజల అలవాటు.
నిజమే అలాగే పల్లెటూళ్లలో త నైట్ తొందరగా పడుకొని త ఉదయాన్నది లేవడం, తొందరగా లేవడం ఒక ఆరోగ్యమైన అలవాటుగా మారిపోయింది కదా
అవును రేపు ఉదయాన్నే మళ్ళీ పనులుంటాయి మీతో మాట్లాడటడం చాలా సంతోషాన్నిచ్చింది. పల్లెటూరి గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు.
నా గూడా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ సమయం దొరికినప్పుడుల్లా మాట్లాడుకుని ఉందాంలే. ఇంకా మరి
నేను ఇప్పుడే పెరట్లో ఎండినా ఆకులఅన్ని శుభ్రం చేసిన మొన్ననే ఒక గులాబీ చెట్టు పెట్టినామయితే దానికి పాదు చేస్తున్నాను. పొలం వైపు వెళ్తున్నావా నువ్వు వాతావరణం ఎట్లుంది అక్కడ?
ఆ నేను వెళ్తూనే ఉంటానండి పొలం సైడ్ ఉదాయం కూడా వెళ్తూనే ఉంటాను ఆ మంచి కురుస్తుంటది కదా ఆ గడ్డి ఇంటి మీద మంచిగా ఎండకు మెరుస్తూ పో మెరుస్తా ఉంటది. ఇక్కడ ఉద్యోగం లేకపోయినా ఈ ప్రకృతి ఇచ్చే ఆనందాలు ఏ నగరంలో దొరుకుతాయి చెప్పండి.
నిజమేన అండి అయి తే నాకు ఒక డౌట్ అంటే మనలాగా యూత్ అందరూ ఇక్కడ పల్లెటూర్లలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా దీని గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అంటే మనం ఎక్కడనే ఉండే ఏదైనా సాధి పెంచగలమా లేకపోతే ఇట్లా జస్ట్ వ్యవసాయం చేసుకోవడమేనా
చాలా మంది మేస్న అడిగావు ఉద్యోగం లేదని ఖాళీ కూర్చోడం కంటే మనకున్న భూమిలోను ఆధని ఇంకా పద్ధతుల వ్యవసయం లేదా సేంద్రీయ కూరగాల పెంపకం చేస్తే మంచి లాభాలు వస్తాయి కదా మళ్ళా నాణ్యమైన ఆహారన్ని కూడా నగరాల్లో చాలా గిరాకి ఉంది ఈ మధ్య
మీరు చెప్పింది నిజం మాఊరు లో కూడా కొంతమంది యూత్ కలిసి మొన్ననే పాల డైరీ ఇది డైరీ బిజినెస్ అట్లనే కొంతమంది ఏమో నాటుకోళ్ల పెంపకం ప్రారంభించారు. వాటికైతే పెట్టుబడి తక్కువ ఉంటది. అళ్ పల్లెట టూరు వాతావరణంలో వాటిని చూసుకోవడం కూడా చాలా వరకు సులభం.
అవునవును పశు పోషణ అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న అద్భుతమైన అలవాటు కదా అలాగే ఖాళీ సమయంలో ఈ కుటీరల పరిశ్రమలు ఉంటాయి కదా పచ్చలు తయారు చేయడం, అప్పలు చేయడం. జనపనాల సంచులు ఉట్టడం లాంటి వేస్తే మహిళలు కూడా కొంచెం స్వయం ఉపాధి కలుగుతుంది. మీ ఊరులో మరి ఇలాంటివి ఏమన్న చేస్తరా మహిళలు?
అవునండి ఇక్కడ కొందరు మహిళ లు పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని కుట్టుమిషన్లు పెట్టుకొని బట్టలు కుడుతున్నారు. మరికొందరు ఏమో ఇంటి దగ్గర చిన్న చిన్న పాటి న నర్సరీలు పెట్టి పూల మొక్కల్ని అమ్ము తున్నారు దీనివల్ల వాళ్ళకు ఆర్థికంగా ఎంతో సహాయంగా ఉంటుంది.
అవునా చాలా విననికి చాలా సంతోషంగా ఉందండి. పల్లెల్లోని వారు కష్టపడడానికి సిద్ధంగా ఉ న్నారు కదా కానీ సరైన మార్గదర్శకం వసరం వాళ్ళకి నగరం వైపు వలస వెళ్ళకుండా మన ఊర్ని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు.
లడ్డు పల్లె పల్లెటూరు జీవితంలో మరొక మంచ అలవాటు ఏంటంటే? ఇక్కడ వృధా అనేది చాలా తక్కువ మన ఇంట్లో ఏమన్నా ఆహారం మిగిలిపోయినా కూడా మనకే పశువులు ఉంటాయి కాబట్టి వాటికి పెడతాం లేదంటే పక్షులకెస్తాం. ప్లాస్టిక్ వాడడం కూడా ఒక సిటిలలో ఉన్నంత ఇక్కడ ఉండదు కదా
అవునవును బల్లెటడూళ్ళ అయితే మనం ప్రకృతి మమ్మకమ జీవిస్తాం కదా సరే మధ్యాహ్నం అవుతుంది ఎండ ఎక్కువగా ఉందనట్ ఉంది నేను ఇంటికి వెళ్ళలి భోజనం చేయాలి. ఈ రోజు మీ ఇంట్లో ఏమంట చేశారు మరి?
మా ఇంట్లో మా మమ్మీ ఈరోజు టమాటా పప్పు చేసింది నాకు చాలా ఇష్టం ఈ పల్లెలల్లో సజ్జలు రాగులు జొన్నలు చిరుధాన్యాలు తినడం చాలా ఎక్కువ కదా ఇవి శరీరానికి ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి
అవునవును వింటుంటూనే నోరు ఊరుతుంది అసలు మా ఇంట్లో కూడా ఈరోజు మా అమ్మకి చెప్పిన పాత పద్ధతుల్ లాగా రొట్టెలు చెయ్య మీ తినేటి అని చెప్తే ఈ రోజు మా అమ్మ రాగా సజ్జ రొట్టెలు చేసింది తినేసి చాలా రోజులు అయితుంది తినక ఆ ఎంతైనా ఇలాంటి పద్ధతులే కదా పాత రోజులలో ఉన్న మన తాతలు ముత్తాతలు అమ్మమ్మళకి ఆరోగ్యానికి రహస్యం సరే ఇంకా మరి విశేషాలు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారు
ఇంక ఏం చేస్తున్నావ్ మరి
భోజనం చేస్తావా ఇప్పుడు లేకపోతే కాసేపు అయిన తర్వాత చేస్తావా అంటే ఇంకొక అర్ధగంట తర్వాత అట్లా వేద్దామని
లేదండి నాకు యాక్చువల్గా ఆకలి ఉన్నది బ్రష్ కూడా చేసుకోలే కదా బ్రష్ చేసుకని టిఫిన్ చే సి బైట చాయ్ తాగేసి వచ్చినాక వీలైతే మనం అప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా
సరే మరి ఉంటాను ఫస్ట్ అయితే భోజనం చేయండి మళ్ళీ మాట్లాడుకుందాం
సరేనండి మీరు కూడా చేయండి చేశాక చేస్తా చేశాక మనం వేరే కొంచెం బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాలి
అ సరే మాట్లాడుకుందాంలే ఫస్ట్ అయితే తినండి మార్నింగ్ టిఫిన్ చేయకపోతే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి
సరేనండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది
చాలా సంతోషం బాయ్